హల్ హలో
హలో
హలో
చెప్పండి
చెప్పలండి ఏం జేస్తుండు తిన్నార
తిన్నామండి బోన్ చేసారా మీరు
లేదండి ఇంకా మీర్ దిన్నారా అండి
ఉ తిన్నామండి మార్నింగ్ టిఫిన్ అయిందా అండి నెనేంజేశారండి
పూరి అండి
పూరీ ఆయిలీస్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీస్కోకండి మీరే అండి
ఎప్పుడో ఒకసారండి మేమ్ డైలీ దీస్కోమండి
ఆహా ఇప్పుడేంటండి లంచేంటి
లంచు మటన్ బిర్యానీ
మటన్ బిర్యానీ నా
మటను చికెన్ బిర్యానీ ప్రాన్స్ కర్రీ
ఓ ఏమ్ మేము వంకాయ అండి
వంకాఏనా
వంకాయ అన్నం రోటీ
ఎక్కడండి మీది ప్రాపరు
బడుతుందండి
వర్షమా హలో
వర్షం పడుతద అండి మీ సైడ్ వర్షం పడుతుందా
మా సైడ్ వర్షం పడట్లేదండి ఎండనే సావ కొడుతుంది మీ సైడు
మా సైడు పొద్దున కాను వర్షం పడేలా ఉంటదండి ఇప్పుడే ఎండకొడుతది రేట్నించి ఫుల్లు గా ఎండా కొట్టుదండి హా ఏం చేస్తుంటారండి జాబా ఎజుకేషన
క్రికెట్ ఆడుతుంటాండి
క్రికెట్ గేమ్స్ స్పోర్ట్స్
గ్రౌండ్ల కదండి మొబైలు
మొబైల్ లోనే నేను గ్రౌండ్ లనే అన్ అనలేదండి స్పోర్ట్స్ ఆ అన్నానండి
ఆ హలో మీరు
చెప్పండి ఇంట్లో ఖాళీగా ఉంట అండి ఇంట్లో ఖాళీనే అండి
ఖాళీనే
కాలేదా అండి
మరి ఫోన్ మట్లాడుతున్నారు
అంటే ఇప్పుడు మాట్లాడుతున్నా ఖాళీగా ఉన్నా కాబట్టే ఫోన్ మాట్లాడుతున్నా అండి లేక్ పోతే నేన్ మా అతమ్మ మాటలు పెట్టుకొని కూర్చునింటమండి పిచ్చి పిచ్చిగా
ఉ పిచ్చోలా మీరు హలో
చెప్పండి ఫెస్టివల్స్ జరుపుకుంటారా ఉ ఫెస్టివల్స్ లేవా అండి
ఏం లేవండి మీకున్నయా
మాకున్నాయడి మేం జరుపుకుంటాం
ఏం బెస్ట్ ఊ అండి
అన్ని జరుపుకుంటామండి మేము ముస్లిమ్స్వి క్రిస్ క్రిస్టియన్స్వి వాళ్ళవి తప్ప హిందూస్ జరుపుకునే అన్ని పండుగలు జరుపుకుంటామండి.
ఉహు తిన్నరా అండి
తిన్నామండి బోన్ చేసాం అయిపోయింది ఇప్పుడే లంచ్
ఉహు నేను కూడా చేస్తున్న తిందురండ్రి
ఆ తినండి తినండి బోన్ చేయండి ఇప్పుడు చేసుకున్నారా అండి అన్ని వంటకాలు బిర్యానీ చికెను మట్ టను అన్ని ఇప్పుడే చేసుకున్నారా అండి
ఊ
ప్రాన్స్ కూడా తింటారా అండి మీరు
ఫ్రాన్సు తింటాము ఫిష్ తింటాము
సీ ఫుడ్ తింటారా బాగా
అవునండి మీరు ఎప్పుడైనా తిన్నారా పంది పంది కూర తిన్నారా
లేదాండి ఆహా లేదు లేదు
హెల్త్ కి చానా మంచిదండి అది
లేద్ తినలేదండి
తిని చూడండి ఒకసారి టేస్ట్ బాగుంటది
లేదండి ఎక్కడ దాకా చదువుకున్నారండి మీరు
నే నా డిగ్రీ కంప్లీట్ అయిందండి
డిగ్రీ కంప్లీట్
ఉమ్మ్
స్కోర్ ఎంతండి డిగ్రీలో
స్కోర్ ఏం లేదండి పాస్ అయినం అంతే
పాస్ ఆల్ సబ్జెక్ట్ పాస్
ఎస్ మీది అయిపోయిందా
అయిపోయిందండి బీటెక్ అండి
మ్మ్ఉహ్మ్
ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చారాండి మీకేమన్నా చేయడానికి
హలో
టైం ఏంటే అయింది ఇప్పుడు
టైమ్ ఫోర్ థర్టీ అవుతుందండి ఈ టూ టూ థర్టీ అవుతుందండి సారీ నా దాంట్లో రైల్వే టైమ్ ఉందండి బై మిస్టేక్ చెపి
ఓహో నా దాంట్లో ఇప్పుడు లెవెన్ సిక్స్ అయింది
అవునా
ఉమ్మ్
ఆ అందరు ఎలా ఉన్నారండి మీ ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ మీ టెన్త్ ఫ్రెండ్స్ కలుసుకున్నారాండి ఎప్పుడన్నా
లేదండి
మీ టెన్త్ ఫ్రెండ్స్ ఒక్కసారి కూడా కల కలుసుకోలేరాండి
లేదండి
అదేంటండి టెన్త్లోనే లాస్టా ఇంకా
అవునండి
కలుసుకోవాలండి అప్పుడప్పుడు కలుసుకొని బాగా కొన్ని ప్లాన్ చేసుకోవాలి టూర్కేళ్ళడమో అట్లా దేవస్థలాలకు వెళ్ళడమో తిరుపతి అరుణా చలం అలా ట్రిప్పులు పోయి రావాలండి ఫ్రెండ్స్ తోటి
ఉమ్ హు
మీ ఫేవరెట్ గాడ్ ఎవరండి.
గణేష్, హనుమ.
గణష్, హన్మాన్
హుమ్మ్ మీకండి.
శివయ్య అండి శివయ్య, హనుమాన్.
ఓ
శివయ్య, హనుమ, వినాయకులు బాగా ఇష్ట్ టెంపుల్ కి వెళ్తారా అండి, మీరు ఎప్పుడన్నా.
ఎళ్తామండి.
ఎళ్తారా
ఉమ్
సినిమాలు చూస్తారా అండి, వెళ్తామండి.
చూస్తామండి.
టీవీ ఉందా అండి మీకు.
లేదండి, మొబైలు
మొబైల్లో చూస్తారా.
ఉమ్ హు ఛీ హలో
ఆ చెప్పండి.
చిప్పల్, రేప్ కొత్త మూవీ పడుతున్ పోతున్నారా, లేదా అండి మరి.
లేదండి, రామ్ చరణ్ మూవీ కదండి పెద్ది.
అవునండి
మీరు వెళ్తున్నారా అండి.
చూడాలండి టికెట్ ఏమో వన్ ఫిఫ్టీ ఉంది, వెళ్ళల లేద్ ఇంగ్ల. కన్ఫమ్ చేసుకోలేదు
వెళ్ళండి ఫస్ట్ మూ ఆ కొత్త మూవీగా.
వన్ ఫిఫ్టీ అండి, తగ్గిన తర్వాత రేట్స్ తగ్గిన తర్వాత ఎళ్తాం మండి.
ఉహుమ్
లేకపోతే వెళదాన్ ఏమోండి తెలియదు ఇంకా కన్ఫమ్, జస్ట్ చూసానండి అంతే.
ఉమ్మ్ అంటే మీ ఫేవరెట్ హీరో కేే వెళ్తారా అండి, మీ ఫేవరెట్ హీరో ఎవరండి.
మా పేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అండి.
పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. డిప్యూటీ సి ఎం గారు.
ఉమ్ మీకండి.
ప్రభాస్ పవన్ కళ్యాణ్. టూ మెంబర్స్ అండి.
ఏ మూవీ జుస్తారండి.
రీసెంట్ గా రాజె సాభే అండి
ఊహు
కొత్త మూవీ అదే అండి ఇంకా ఇంకొకటి ఇప్పుడు వస్తుందండి స్పిరిట్ టనీ స్పిరిట్
ఫౌజి సినిమా చూడలేదండి మీరు అట్లైతే
పౌజి
ఉమ్
లేదు చూడలేదండి
మరి ప్రభాస్ ఫ్యాన్ అన్నారు
అంటే మేము ఇంట్లోనే ఉంటామండి ఎక్కువగా
అది రీసెంట్ సినిమా కొత్తదండి
అందుకే అండి పోలే బయటికి పోలేమండి ఇంట్లోనే ఇంట్లో పడితే చూడాలి
ఊహు
అది కూడా పర్లేదులే అండి ఇంకా
ఏంటండి
ఇది కూడా పల్లేేదు అండి ఊరు జస్ట్ అట్లా మాట్లాడిన తెల్సో తెలీద్ ఊహు
సరేలే అండి బోన్ చేయండి ప్రశాంతంగా ఉంటా అండి
హలో
ఆ చెప్పండి
ఏంటండీ అంటున్నారు?
బోన్ చెయ్యండి బోన్ చేస్తున్నా అన్నార్ అయ
సరే అండి బాయ్
సరే